బాన్నారా అండి ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామ్ అండి డిన్నర్ అయిందా
ఆ ఇంకా లేదండి డి
అవునా ఇప్పుడు మనం ఇంట్లో ఎలక్ట్రీషియన్స్ ఉంటరు కదా మనం ఎలక్ట్రిక్ స్విచెస్ కానీ లేకపోతే ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ వైరింగ్ కానీ ఏ వేసుకుంటే బాగుంటది ఫ్యూచర్ కి
టే న్యూ మోడల్ వేసుకోండి బాగుంటాయి ఇప్పుడన్నీ
అంటే స్విచ్చేసా
ఆ స్విచ్చేస్ అండి
అవును అంటే కంపెనీ నేమేమండి
కంపెనీ నేమ్ అంటే గోల్డ్ మోడల్ ఏసుకోండి బాగుంటాయ్
అవును వైరింగ్
వైరింగ్ అయినా దాంట్లో గోల్డ్ మోడల్ ఉంది.
అవును లేండి
ఆ గోల్డ్ మెడల్ ఫినాలెక్స్ పాలిక్ కేబు అవన్నీ ఏసుకోచ్ షెడ్డే బాగుం
ఎన్ని ఇయర్స్ వాలంర్టీ ఇవ్వగలుగుతుంది
అవి లైఫ్ టైమ్ ఉండదండి బ
స్విచ్చెస్ కానీ వైర్స్ కానీ
ఆ స్విచ్చెస్ అంటే ఒక త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అనుకోండి
ఓన్లీ అంటే మనం బా యూస్ చేసే బట్టి వర్క్ ఐది
ఆ వర్క్ అయితాయండి తర్వాత పోతాయి మళ్ళీ చేంజ్ చేసుకోవాల
ఆ ఉందండి ఫ్యాన్స్ మంచి కంపెనీస్ ఏవన్నా చెప్తారా
ఫ్యాన్స్ కంపెనీ అంటే ఇంకా ఉషా క్రామ్టన్ ఓరియంట్
అవునులేండి ఇప్పుడు కొత్తగా రి మోట్ రిమోట్ ఫ్యాన్స్ వచ్చాయి కదా
అవి అంతగా
బెటరా నార్మల్ ఫ్యాన్
ఫ్యాన్సే బెటరు రిమోట్ ఫ్యాన్స్ అండి ఓన్లీ ఆటోమగ్ అండి
ఉమ్
ఆటోంమర్గ్ ఫ్యాన్లయితే వర్కింగ్ ఉంటాయి బాగా మిగతా ఉంటే లోకల్ ఫ్యాన్లు వేస్ట్ అండి
అవున్లెండి లైటింగ్
లైటింగ్ అంటే అ అన్నీ వచ్చేసాయండి అవి గోల్డ్ మోడలే విమలు అవన్నీ వచ్చేసాయి లైటింగ్స్ లో కాద్ సేమ్ అవే కంపెనీస్ వచ్చినయి
అవునులే ఇప్పుడు ఇన్వర్టర్స్ యూస్ చేస్తున్నారు కదా
అవునండి
ఇన్వర్టర్స్ యూస్ చేస్తున్నారు దాని కనెక్షన్స్ ఏ ఏ దానిలోకి ఉంటది
అంటే వన్ ఫిఫ్టీ ఏహెచ్ ఉంటుందండి దానిలో ఏహెచ్ అని ఉం ఉంటుంది వన్ ఫిఫ్టీ ఎ వచ్చండి ఒక నాలుగు ఫ్యాన్లకి మూడు ఫ్యాన్లకి
అవునులేండి
ట్యూబ్లైట్లకి కనెక్షన్ చేసుకోవచ్చు
ఆ
అదే టూ హండ్రెడ్ ఏహెచ్ అయితే గాన ఆ ఐదు ఫ్యాన్లు ఓగా ఓగ పది ట్యూబ్లైట్ అట్లా కనెక్షన్ చేసుకోవచ్చు
అంటే ఓన్లీ ఫ్యాన్స ట్యూబ్లైట్స్ మామూలుగా ఇంట్లో కూలర్స్ కానీ మిక్సీస్ కానీ అలాదాన్లకి ఇస్టిట్యూట్ ఉండదా
ఆ అవన్నీ అవి హెవీగా ఉంటాయి కదండి అవి సపోర్ట్ చేయవు
అవును అవునుండి
అవున
అంటే పర్సెంటేజ్ తక్కువ ఉంటందిమో కరెంట్
అవునండి
అంటే పిఓపి కూడా లైట్స్ వేయేడానికి బాంటదా
ఓ పిఓపి గాని బానే ఉంటది
లైట్ ఎఫెక్టింగ్ బాంటది
లో స్పాట్ లైట్లు లేసుకుంటే బాగుంటాయి మా మ మా లకు లైట్లు అన్నీ వేస్ట్ గాని
హ్మ్ ఉ
స్పాట్ లైట్స్ వేసుకుంటే బాగా వర్కింగ్ ఉంటాది ఏదంటే షాపింగ్ మాల్ లో ఉన్నట్ల అవునువును
అంటే ఇప్పుడు ఫ్రిడ్జెస్ కానీ టీవీస్ కానీ అంటే మనం లోకల్ వైడ్స్ కాకోకుండా బాగా కంప మినీ వైర్స్ వేస్కు అంటే బాగా ఫ్యూచర్ కి వర్క్ అవుతాయి
అవునండి వైరింగ్స్ చాలా ఉన్నయ్ కదా ఆ వైరింగ్ అంటే ఒకటే ఇవస్తారా ఏనండి ఒకటి వైరింగ్ చేస్తారా అవునండి
అవున్లేండి అంటే స్విచస్ కానీ ఇవ అన్ని బానే ఉంటాయి
అవు బా బాగుంటాయ డేవు అ నార్మల్ గా మిక్సీస్ కూడా యూస్ చేస్తుంటారు కదా బయట ఆ సిమ్మిన్ ఏదో పవర్ పైన కూడా అంటే ఒక ఫైవ్ మినిట్స్ యూజ్ చేసుకోవచ్చు
అవును
అంతే అండి ఎక్కువ మిక్సీ ఎక్కువ యూజ్ చేసేకి లేదు
ఉమ్ అంటే ఇప్పుడు ట్యూబ్లైట్స్ లో కూడా కొన్ని ఉన్నాయి కదా టైప్స్ ఆఫ్ ట్యూబ్లైట్స్ అంటే కొన్ని ఎల్ ఈ డి ట్యూబ్లైట్స్ కానీ లేకపోతే నార్మల్ గా లైటింగ్ తక్కువ ట్యూబ్లట్స్ కానీ లైటింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ట్యూబ్లైట్స్ కానీ ఎక్కువ యూస్ చేస్తు
ఇప్పుడు థర్టీ ట్యూబ్లైట్స్ లో గాని థర్ట్ టి సిక్స్ ఫార్టీ ఫిఫ్టీ
అంటే అదేమి ఓల్టేజా పవర్ వోల్టేజ్
థర్టీ సిక్స్ లో వ
అవునులేండి ఓల్టేజ్
మనకి హాల్లో అయితే ఒక ఫార్టీ, థర్టీ సిక్స్ అట్లా వేసుకోవచ్చు ఆ బెడ్రూమ్ లోను చిన్నోళ్ళు అయితే ట్వంటీ మ్యాడ్స్ వేసుకోవచ్చు
మ్ హ్
బాత్రూమ్ అయితే ఫైవ్ అవర్స్ వేసుకో మళ్ళా
హ్మ్మ్
అట్లా అండి దానిలో ఇప్పుడు చార్జింగ్
ఆ అంటే దానికి కరెంట్ అవసరం లేదా
ఆ అవసరం లేదండి ఛార్జింగ్ డ్యూప్లెట్స్ కి ఛార్జింగ్ మల్పు కి ఓన్లీ చార్జింగ్ తీసుకో కంటంది
అవునులెండి
మనకి పవర్ పోయినప్పుడు ఇన్వర్టర్ లేకపోయినా అది వెలుగుతుంది
అంటే చార్జింగ్ లైట్
చార్జింగ్ లే
అంటే పవర్ లైట్ బెటర్ అంటారా ఛార్జింగ్ లైట్ బెటర్ అంటారా
ఇన్వర్టర్ తీసుకోకునే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకైతే ఛార్జింగ్ టర్ పెట్గా
అవునులేండి అంటే మనకి కరెంట్ ఎక్కువ కాకుండా ట్యూబ్లైట్ బాగుంటది అని
మినిమం అంటే ట్వంటీ ఫైట్స్ చేసుకోవాలండి
అది కాదంకని అడుగుతుంది ఇప్పుడు మీరు ఏమంటున్నారు ఎలక్ట్రిక్ ట్యూబ్ లైట్ ఒకటి లేకపోతే బ్యాటర ట్యూబ్లైట్ ఒకటి అని చెప్ప సన్నారు కదా ఆ ట్యూబ్ లైట్స్ కరెంట్ ఎక్కువ ఏది లాగుతుంది అని నేను అడు న్నా
ఆ సీజ అండి దాంట్లో ఏం ఉండదు
అ అ
సేమ్ వా్యాట్సే ఉంటాయి కాబట్టి సేమ్ అంతే అవి ఎల్ఈడి ఎట్లాంటే
హ
మనకి పవర్ సేవింగ్ ఉండి లైటింగ్ ఎక్కువ ఇస్తుంది అనమాట
అవునులేండి
అవును
అంటే ఫ్యాన్స్ కూడా ఇ అ
ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ అండి అది ఏదైనా పవర్ తీసుకుంటుంది. హా ఇంతకు ముందులాగా
అంటే ఫ్యాన్ వచ్చాయి కదా నార్మల్ ఫ్యాన్ ఫ్యాన్స్ వచ్చాయి దానికి కూడా కరెంట్ అనేది ఎక్కువ తీసుకుంటుందా
అది ఎక్కువ తీసుకు
అంటే ఏది రిమోట్ హర్సా
ఆ రిమోట్ ఫ్యాన్స్ అయినా నార్మల్ ఫ్యాన్స్ అయినా ఏదైనా ఒకటే
అంటే ఒకటే కరంటే లాగతది
అయితే ఒకటే విధంగా తీసుకుంటుంది
హ్మ్మ్ అంటే మీకు ఎలక్ట్రిషియన్ గురించి బాగా తెలిసినట్లుంది అే ఎలక్ట్ర్రిషియన్లు బాగా ఫేమస్ అయ్య ఉన్నారుారండి నేన్బగా
అవునన్
అవునందుకే కంపెనీస్ ఆ ప్లస్ అడిగిందానికి అంత బాగా రెస్పాన్స్
ముందు వైరింగ్ ఫస్ట్ స్టార్టింగ్ వైరింగ్ బాగా నే నేర్చ్సుకుంటే ఇంట్లో పవర్ సేవింగ్ అనేది ఉంటుంది అవునులే ఎప్పుడు కంట్రోల్లో ఒకటే విధంగే ఉండాలా
హు
ఆ ఓకే ఒక విధంగా చేసుకుంటే బాగుంటుంది ఇంకో విధంగా చేసుకుంటే పవర్ చా అది పవర్ మీకు ఎక్కువ తీసుకుంటుంది కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేది అలా
పామాయిల్
అవును మెయింటెనెన్సు అలాగే అవునండీ చెప్పండి ఎదో అదే పవర్ మెయింటెనెన్స్ ఒకరే చూసుకోవల్ల
అవును
ఒకరు చూసుకుంటే ఆ పర్సన్ కి తెలిసి ఉంటుంది అనమాట వాళ్ళ ఇంట్లో ఎలాగా పవర్ జనరేట్ అయితంది అనేది హ్మ్మ్ అ
ఎలాగుంటాయి అంటే ఇప్పుడు ఇన్వెటర్ కి కనెక్షన్స్ ఇచ్చింటారు కదా అంటే ఇన్వెటర్ కూడా కనెక్షన్ ఇచ్చింటారు ఇప్పుడు మనం ఇన్వెటర్ యూస్ చేస్తా ఉంటాం యూస్ చేస్తా యూజ్ చేస్తా ఉంటాం
సౌండ్ పవర్ కూడ ఎక్కువ లాగుతంటద ఆ దానికి కానీ ఛార్జింగ్ తీసుకోవల్ల కదండి ఛార్జింగ్ తీసుకోకపోతే‌ యెలా పవర్ అదిగాని తీసు
అవునా అంటే దానికి ఎంత కెపాసిటీ ఉంటుంది
దానికి వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఆ ఉంటుందండి సెవెన్ ఫిఫ్టీ వాట్స్ తీసుకు
ఎంత కెపాసిటీ ఉంటుంది
అదా అంటే ఇన్వర్టర్ కెపాసిటీ వచ్చేసి ట్వల్ ఫిఫ్టీ అని ఉంటదండి అవునా అదేమంటే నార్మల్గా దాంట్లో కట ఆఫ్ వచ్చి ఓ లెవెన్ ఫిఫ్టీ వస్తుందండి
అంటే దానికి బ్యాటరీను అలా బ్యాటరీ ఓల్టేజ్ ఎ
అది బ్యాటరీకి అయితే వోల్టేజ్ ఉన్నదండి ఏహెచ్ అని ఉంటుంది టూ హండ్రెడ్ ఏ చో ఆ వన్ ఫిఫ్టీ హెచ్ అలాగండి